నమస్తే అండి.
నమస్తే అండి.
బాగున్నారా.
ఏం చేస్తే. మ్మ్ బాగున్నామండి మీరు బాగున్నారా
అవునండి. హలో
హలో నా వాయిస్ వినిపిస్తాందండి.
ఆ వినిపిస్తా ఉందండి. వినిపిస్తుంది. వినిపిస్తు నా వాయిసు వినిపిస్తా ఉందా
ఆ వినిపిస్తా ఉందండి. చానా హలో
ఉ అండి చెప్పండి. హలో వినిపిస్తుంది మా మీ వాయిస్ నాకు
ఓకే చాలా ఎనర్జెటిక్ గా ఉన్నట్లున్నారు. ఓకే హలో. హలో
హలో వినిపిస్తుంది. మీ వాయిస్ నాకీ
ఓకే ఏ ఏం చేస్తున్నారు.
ఏం లేదండి. ఏదో ఏదో ఇదే ఇరాన్ ఇరాక్ దీని గురించి వార్ నడుస్తా ఉంది కదా. న్యూస్ చూస్తూ ఉన్నానండి.
ఆహ ఓహో ఓకే ఓకే. ఎలాంటి సిచ్యువేషన్స్ నడుస్తా ఉన్నాయండి.
ఆ అవునండి. చానా ఉంది షార్టేజ్. మేము కూడా ఇంట్లో కొంచెం సఫర్ అవుతా ఉన్నాము ఇంకొక సిలిండర్ లేదు ఆల్టర్ నీటిగా ఇప్పుడు ఒక మంత్ ఎండ్ కంతా కంప్లీట్ అవుతదని పేరెంట్స్ టెన్షన్ పెడతా ఉన్నారు
దీనిపైన మస్ స్పందన ఏంటండి ఎలా దీన్ని ఇది చేయాల అనుకుంటున్నారు
ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదండి ఎవరెరు స్వార్థం కోసం వాళ్ళు చేస్తా ఉన్నట్లు ఉన్నారండి వారు ఆ అలా చేయడం తప్పు కదండి అందరి మీద ప్రభావం పడతా ఉంది కదా
హ అవును
అవునండి మీ ఉద్దేశం ఏమిటండి
హ
మీ ఉద్దేశం ఏందండి దీని మీద
అక్కడెక్కడో చేస్తా ఉంటే బట్ మన నుంచి పోయేటువంటి వెళ్తా ఉన్నాయి అక్కడ నుంచి వచ్చేటివి ఏమి రావట్లేదండి
అదే
దాని వల్ల మనం సఫర్ అవుతున్నాం సో పీజీస్ ని హోటల్స్ ని నమ్ముకొని చాలా మంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి
అవునండి చనా స్టూడెంట్స్ చదువుకుండే వాళ్ళు ఉంటారు చాలా ఇబ్బంది పడుతా ఉంటారు కదా పాపంర వాళ్ళు వాళ్ళకి ఫుడ్ వస్తా ఇబ్బంది కథ పాపం
అదే అండి
ఆ ఏందో అండి అందరుూ ఒకరు చేయడం వల్ల ఒకరు స్టార్ట్ చేయడం వల్ల అందరి మీద ప్రపంచం మీద అంతా ప్రభావం చూపుతా ఉంది ఇలా తప్పు కదా చాలా చూడు ప్రతి ఒక్క ఒకటి ఇప్పుడు మనకు ఆర్థికంగా ఇబ్బ ఆర్థికంగా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఏదైనా చేయగలుగుతారు ఇప్పుడు
చూ ఒకటండి ఆర్థికం కూడా ఒకొక్కసారి పని చేయదండి
ఆ అంటే పని చేయదు కానీ వాళ్ళు ఎట్లయినా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారు కదా
హ్మ్ హ్మ్ ఉంటారు కానీ కొన్ని అన్ని చోట్ల డబ్బు గూ డ ఇది అవ్వదండి
ఆ ఇప్పుడు పూర్ పీపుల్ ఉంటరు పాపం వాళ్ళ పెట్రోల్ రేట్లు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎల్పిజీ లా రేట్ పెరిగిపోది షార్టేజ్ వచ్చిందం మళ్ళ ఎక్కడ నుంచి కొ
హ్మ్
ఇప్పుడు బయట
ఎన్ని రోజులు కొనుక్కుంటారండి వాళ్ళు డబ్బు ఉండే వాళ్ళు ఎన్ని రోజు కొనుక్కుంటారు చెప్పండి కొనుకుంటే మహా ఒక సిక్స్ మంత్స్ కొనుకుంటారా
పయించుకుంటారు కదండి
ఆ కొనుకుంటారు ఆ షార్టెజ్ వచ్చినప్పుడు ఎవ్వరు కూడా ఏం చేయలేరు
కానీ తప్పండి అలా చేయడం అంటే ఇప్పుడు ఇరాన్ దగ్గర ఒక ఇరాన్ పక్కన హర్మూజ్ అని ఒకటి జలసంధి ఉంది అండి అక్కడ నుంచే ప్రతి ఒక్కటి అం టే ప్రపంచ దేశాలకు అంతా గ్యాస్ కానీ పెట్రోల్ కానీ అక్కడ నుంచి అంత సప్లై అవుతా అ అది మూసేయడం వల్ల ఇప్పుడు మనకు ఇబ్బందులు వస్ ఇప్పుడు ఇబ్బందులు
అవునండి
ఆ ప్రపంచంలోనే చానా పెద్ద కండమండి అది అక్కడ నుంచే మనకు చాలా సప్లైస్ అన్ని జరుగుతా ఉంటాయి దాని వల్ల స్టాప్ అవడం వాళ్ళ ఇలా షార్టెజ్స్ వచ్చినాయి దీన్ని మనం ఇంకా వన్ మంత్ వరుకు వన్ మంత్ టూ మంత్స్ వరకు లావం
ఇంకా సిక్స్ మంత్స్ దాకా వార్ ఉంటది అనే ట న్యూస్ అయితే ఉంది
ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ ఉంటే ఇంగ అంతేనండి పూర్ పీపుల్ పూర్ అయిపోతారు యావరేజ్ పీపుల్ ఇంకా యావరేజ్ సయిపోతారు ఇంగ ఉండే వాళ్ళు అట్లేపోతా ఉంటాంటారండి
అవునండి ఇప్పుడు ఇప్పుడే మనం కరోనా నుంచి కోలుకొని అట్లా సెట్ అవుతూ వస్తున్నాము
కానీ ఇంగో అదర్ కంట్రీస్ తో పోలిస్తే మన ఇండియా చాలా బెస్ట్ ఎందుకంటే బికాస్ ఆఫ్ నరేం నరేంద్ర నరేంద్ర మోడీ గారితో హ్మ్ నరేంద్ర మోడీ గారు మనకు చనా హెల్ప్ చేస్ నిజంగా అండి తన వల్లే మనం ఇంత సెక్యూర్ గా ఉన్నాం లేక పోయింటే ఎప్పుడు మనం కూడా ఆ అవును అవునండి నరేంద్ర మోడీ గారు అవును నరేంద్ర మోడీ గారు వాళ్ళతో మిత్రుత్వంగా ఉండి చనా మనకు చనా హెల్ప్ చేస్తా ఉన్నరండి అక్కడ హర్మూజ్ అనే ప్రదేశంలో ప్రతి ఒక్క నోవ నో ఓడల్ని అంతా అడ్డుకొని వేసేసారు మన ఇండియన్ నావి ని ఒక్కటే అలో చేస్ సరంట ఎల్పిజి గ్యాస్ సప్లై ఇంగు పెట్రోలు ఆ ఒక్కటే ఆ రెండు షిప్స్ ని అలో చేశారంట దాని ద్వారా మనకు అరవై ఐదు వేల టన్నుల పైన ఎల్పిజి గ్యాస్ అనేది వస్తది సో మనకు ఈ మంత్ ఎండింగ్ వరకు అట్లా ఉంటది నె నెక్స్ట్ మంత్ నుంచి ఫ్రీగా ఉంటది అని న్యూస్ వచ్చింది అండి
మా నాన్నగారితో మాట్లాడాను ఆయన చె ఎక్కడో విన్నట్టున్నారు ఆయన చెప్పారండి
కి ఏం చెప్
ఇదే మీరు చెప్పిందే ఇదే చెప్పారండి
ఆ అలాగండి అట్లా దీనివల్ల ఈ ప్రపంచ యుద్ధం వల్ల చానా ప్రపంచాలు కూడా అతలాపకుతలమవుతా ఉన్నాయండి ప్రజెంట్ ఈ వార్ స్టార్ట్ చేసిండేదే ట్రంప్ ట్రంప్ చేయడం వల్ల మనకి ఇవన్నీ చానా ప్రభావం చూపుతా ఉందండి
అ
మన ఇండియా చాలా స్ట్రాంగ్ కాబట్టి ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదు ఎరుకునేందుకు సిద్ధంగా ఉంది కాబట్టి మనం ఇంతా ముందుగా ఉన్నామండి
హ్మ్
హ్మ్ మంచి జరుగుతుందని అందరము ఆశిద్దాం
ోపాండే
హ్మ్ ఒకవేళ ఇది ఇలాగే కంటిన్యూ అవుతే మన లైఫ్ స్టైల్ గాని మన మన జీవన శైలి ఎలాగా ఉండబో
ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు చాలా ఎడ్యుకేషన్ ఇది అయిందండి ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్ అలా డౌన్ అవుతే చాలా కష్టం అండి మన ఇండియాలో ఏంటంటే మనకి బెనిఫిట్ కట్టెల పొయ్యి ఉందండి
అవునండి దట్ ఈస్ ద అందరూ ట్రెడిషనల్ మెథడ్ ని ఆపేసి న్యూ కల్చర్ కు వచ్చేశారు ఇప్పుడుందరూ ట్రెడిషనల్ మెథడ్ నే యూస్ చేస్తా ఉన్నారండి ఈ రీసెంట్గా ఆల్ అందరూ హాస్టల్స్ అంతా కట్లపొయ్యి మీద వంటలు చేస్తా ఉండే చూస్తా ఉన్నానండి వాళ్ళకి ఫుడ్ చేయడము అలాగా ఏదైనా కానీ పాత పద్ధతులు పాతవే కొత్త పద్ధతులు కొత్తవే అండి కొత్త పద్ధతులు ఎప్పుడు పాత పద్ధతులకు దీటుగా రాలేవండి అంటా అంటారు కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు అది ఇంకొ సారి ఇంకొకసారి ప్రూవ్ అవుతా ఉందండి
కానీ టేస్ట్ కూడాదా వాటిపైైన చేస్త అే ఎంత బాగుంటది
అవునండి అవునువును మా ఫ్రెండ్స్ కూడా అలాగే చెప్తా ఉన్నారు మా ఇ ఫ్రెండ్స్ కాదు మేం కూడా మేం కూడా మా హోటల్స్ లో కూడా ఫుడ్ కట్ల పోయి మీద చేస్తా ఉంటాంటారు
ఆ
నిజంగా అంటే చాలా అంటే చాలా డెలిషియస్గా ఉందండి ఫుడ్ మా త్రము ఎంత బాగా కుక్ అవుతాంది అస సలు మి అంటే ఫుడ్ కూడా బాగా మంచిగా ఉడికి మంచిగా డైజెస్ట్ అవుతాంది చానా బాగుందండి ఫుడ్ మాత్రము దానికి మాత్రం హ్యాట్సాఫ్ కానీ ఇ ఇళ్ల మీద ఎక్కువ కరెంట్ ఇప్పుడు ఎల్పిజీ లేయడం వల్ల కరెంట్ ఎక్కువ పడేస్తన్నారు అది కాక ఇప్పుడు సమ్మర్ సీజను ఏసీలంట కూలర్లంట
హ్మ్మ్ అవి ఎక్కువ అయిపోతాయి ఇప్పుడు
అవునండి అలా ఏందో అండి మధ్యతర అంటే పూర్ పీపుల్స్ పూరుగానే ఉండిపోతారు అట్లా నే అన్నా కదా రిచ్ పీపుల్ రిచ్ గా ఉ మధ్య తరగతి ప్రతి వాడు చాలా ఆతలా కుతలం అయిపోతాడు
హ్మ్మ్ అ
వాళ్ళు ఎక్కడా పోలేరండి పాపము అక్కడ దిరస్థితి లేకి పోలేరు అక్కడ ఉన్నతంగా వెళ్ళడాలన్నా వాళ్ళకి ధైర్యం చాలదు
ఉ
ఇలాంటి విజ జరగకూడదండి మన లైఫ్ లో మంచిగా ఉండాలని ఆశ
ఆ
ఉహూ
బా ఈ పరిస్థితి ఇంకా ఎన్ని రోజులో ఏమో ట్టడి చూడాలి అ
కానీ మనం అంటే ఎల్పిజీ అన్నా షార్టేజ్ ఉంది కానీ ఇంధన ఇంధనం మాత్రం అ పుష్కలంగా ఉంది కాబట్టి మనకి కొంచమన్నా అక్కడ వేరే ప్లేస్ కన్నా హోటల్స్ కన్నా వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటే కన్నా వీలుందండి లేకపోతే ఆఫీస్ కూడా లేకపోతే చాలా ఇబ్బంది పడుత
అమెజాను వీటిలో అండి అమెజాన్ వీటిలో హలో
ఆ వినిపిస్తాందిండి చెప్పండి హలో హలో వినిపిస్తా ఉంది అండి
ఆ వినిపిస్తుందండి అమెజాన్ వీటిలో ఇవి అలా ఇండక్షన్ స్టవ్ లో అవి సేల్ అయిపోయండి
సేల్ అవుతాయ అవునండి దాని వల్ల ఇప్పుడు అప్పుడు ఇండక్షన్ స్టవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ వచ్చేవి ఇప్పుడు ఎంత కాస్ట్ వచ్చేసినయిడి దానికి ఇండక్షన్ స్టవ్స్
మ్
ఓకే అండి ఎలాంటి విపత్కర పరిస్థితుల అైనా ఎదుర్కొండి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందాం మంచి జరుగుతుందని ఆశిద్దాం మీ దగ్గర నుంచి మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినాను థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ అండి